ఇప్పుడు వినిపిస్తుంద వాయిస్
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
ఉన్నానండి మీరు ఉన్నానండి మీరేం చేస్తున్నారు
నేనే ఏం లేదండి తిన్నార లంచ్ అయిందా అయింది మీరు తాగారా హలో తాగారా మీరు ఇంకా ఎలా ఉన్నారు వాతావరణం ఎలా ఉంది
ఇక్కడ పర్లేదండి కొంచెం ఎండలు తక్కువ కొంచెం తక్కువగానే ఉన్నాయండి
ఇది ఈ టూ టీయా టూ త్రీ డేస్ నుంచి ప్చ్ కొంచెం చల్లగా ఉ ఉంది సమ్మర్ ఇంకా మొన్న నుంచి మొన్న ఎండ కొట్టింది కాని ఈ రోజు నిన్న ఉన్ను ఈ రోజు చల్లగా గా ఉంది కదా మీ సైడ్ ఎలా ఉంది
మా సైడ్ కూడా అంతే అండి పెద్దగా ఏం ఎండలు లేవు పర్లేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి
సీజన్ అంటే ఇష్టం
నాకా అండి నాకు మామలుగా అయితే రయిన్ సీజన్ ఇష్టం
ఎందుకు
ఎక్కువ ఎండలు ఉండదు ఏమి ఉంటదు సో బాగుంటది ఇగ రైన్ సీజన్
అవునా నాకేమో సమ్మర్రే ఇష్టం
జనవరి అది రెగ్జాస్ సీజన్ ఇష్టము తర్వాత ఇంకా జనవరి మంతు లో కొం డిసెంబర్ జనవరి మంత్ లో ఇష్టం
ఎందుకు
ప్చ్ అప్పుడు నేచర్ చాలా కూల్ హు కూల్ గా బాగుంటది అలా
ఒక్క రోజైతే స్నోస్ సేమ్ స్నో వచ్చినట్టు వచ్చింది చూసారా సం సంక్రాంతి బిఫోర్ ఆఫ్టరు
యా ఆ ఆ అవును
ఒచ్చిందా మీ సైడ్ ఉమ్ కానీ మనకి ఎమో గని ఇట్లా బయట గుడ్శేలు వాళ్ళు ఉంటరు జుడండి వాళ్ళకైతే చాలా ఇబ్బంది
ఉమ్ ఓ త్రీ ఫోర్ డేస్ ముందే పొ
ఉ
చ్చినండి మీకున్ని
బాగా వర్షాల్ వర్షాలు పడిన ప్రాబ్లమే ఎండల్లు గొట్న ప్రాబ్లమే కదా
హు ఔను చలికాలం అంటవ చలె
మనం దేన్ని తట్టుకోలేము చలి అ ఈసారి చలి విపరీతంగుంది ఈసారి ఎండలుగుడా
ఉ ఔను ఈసార్ చలి మాత్రం బలె విపరీతంగా ఉన్నిందండి ఇంక మా సైడ్ ఐతే ఇంక ఎక్కువ చలి
మా కూడా చాలి బానే పెట్టింది వె ఆ మా సైడ్ గుడా చలి బాగాబెట్టింది ఇంక ఏం జేస్తరు సమ్మర్లో ఏం జేస్తరు
మర్లో ఏముందండి మ్ నార్మల్ ఇంక వెళ్ళాలి చూడాలి ప్లాన్ జేయాలి ఎక్కడికన్న వెళ్ళాలి ఇంకాక ఏం కా అండి
కూలర్ ఆన్ జేసారా కూలర్ కూలర్ ఆన్ జేసారా ఆ
టర్ ఆన్ చేస్కునే అంత సిచ్యువేషన్స్ సమ్మర ఐతే ఇంక రాలేదు
మాస్
సో ఉమ్ ఒకే జాయ్ జేసారా మాకైతే ఇంగా అంత సిచ్యుయేషన్ లేదు నెక్స్ట్ మంత్ నుంచి ఉంటది మా నెక్స్ట్ మంత్ నుంచి కంపల్సరీగా ఏస్కోవాలి నెక్స్
చ్ వాటర్ ఎక్కువ తీస్కోవాలె డిహైడ్రేషన్ ఐతాం గదా
ఉమ్ ఔను వాటర్ ఎక్కువ తీస్కోవలె ఐనక మనము ఔను మనం తీస్కో ఆహ్ ఆ లేక్పోయిన గుడా ఆటోమేటిక్గా ఈ ఎండ లకీ గొంతు ఆరుకపోవడము అలా ఎలా టైర్డ్ ఐపోవడం ఎప్పుడెప్పుడు వాట్ టర్ తాగుదామా అనిపిచ్చేస్తది
మ్ ఔను మళ్ళీ సమ్మర్లో పవర్ కట్ జేస్
అహ్ ఎక్కువ వెళ్తది పవర్ ఐతే అస్సల్కు
కరక్ట్ మిడ్ మిడ్డ ఆఫ్టర్నూనే కట్ జేస్తడు
ఆ ఔను ఆఫ్టర్నూను ఉమ్ అంటే వాళ్ళేందుకు కట్ జేస్తరంటే ఎండలే ఉహూ కనీ వాళ్ళేందుకు కట్ చేస్తరంటే అలా సమ్మర్ టైమ్లో చ్ ఎండలేక్ క్కువ్ ఉంటాయ్ గదా ఎండకి సన్ బర్న్ ఎక్కువ ఏమన్న వైర్లు ఏమన్న ఇ ఇ ఇదయిపోతాయి తొందర్గా అని చెప్పేసి కాలిపోతాయి ఒక్కొక్కసారి ఎండక్ కి అని చెప్పేసి వాళ్ళు ఆఫ్టర్నూన్ టైం కట్ చేస్తరు
మ్ అదే గదా
మ్ కొన్ని కొన్ని ప్లేస్లు డీపిలు కుడా పేలిపోతాయి గదా ఉమ్ అదే కొన్ని కొన్ని ప్లేస్లు డిపిలు కుడా పేలిపోతాయ్ ఎండకి
అ మొనమాల్లీ కంటిన్యూగా ఫ్యాన్స్, కూలర్స్ వేస్కోడమే ఉంటది
హ్మ్మ్ ఏదో ఎండ కాలం మాత్రం మిద్దె పైనకెళ్ళి పనుకొని వస్తాం కదా మహ్ టెర్రెస్ట్ పైన పనుకొని ఇస్తాం కదా ఇంట్లో వేడికి తట్టుకోలేక
వేడికి తట్టుకోలేము ఇంట్లో
దోమమేమయితే ఫ్యాన్ పెట్టు కొనేసి ఒక దోమలోతు పెట్టుకొనేస్తాము మేము
మహ్ మార్నింగ్ టైమ్ లో చల్లాగా వస్తది కదా
అవును ఎర్లీ మార్నింగ్ చ ఫోర్ కి ఫైవ్ కి అలా భలే ఉంటది ఉమ్మ్
పిల్లలు చిన్నపిల్లలతోని కష్టం ఈ సమ్మర్లో
అవునండి అది వేరే సమ్మర్ ఎక్కువ ఉందంటే ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉందంటే చ్ పిల్లలకి వడదెబ్బ్ దబ్బ తగలడము ఇలా ఎక్కువ అయితది అంటుంది ఆ టైమ్లో పిల్లోలకి మనం మజ్జిగా ఇలాంటివి ఇస్తాంటే కొంచెం వాళ్ళ బాడీ ఇది అనేది కొంచెం ఇదిగా ఉంటుంది నార్మల్ ఇలా ఉంట ఊపిరాడదు
ముస్సన్ లా బర్న్ అవుతా ఉంటది
అవును
సో లైట్ కొంచెం ది కొంచెము ఇది బా కంట్రోల్ గా ఉంటది వాళ్ళ బాడీ కూడా
ఫ్లూట్స్ అదే పప్పు చారు మజ్జిగ పులుసు ఇలాంటివే తీసుకోవాలి కదా కర్రీస్ కూడా
అవును అవును
కాకుండా డ్రీ
అలా అండి నేనైతే అలానే చేస్తానండి సమ్మర్ లో ఎందుకంటే ఆ పూస అంత ఎక్కువ బర్న్ అయిపోవడం కానీ పఐస్ంత బర్న్ వెళ్లే బాడీ ఇతర హీట్ ఐపోతాది
అ డి హైడ్రేట్ అయితది
అమల్ తినే ఫుడ్ లో కానీలే బాడీ కూడా హీట్ అయిపోతుంది పెసరబ్యాళ్లు కొంచెం మజ్జిగా ఆ ఆ తీసుకుంటే బాగుంటుంది బెటర్ ఉ ఉ ఉ ఏం పెట్టాలి మయూరి ఆఫ్టేర్నూన్ టైమ్ కానీ బయటి వెళ్దాం మర అసలుకు అసలులకు ఏమన్నా ఏమన్నా కొన్నాడానికి దగాని కూరగాయలు కొనడానికి
అదే కదా అది డిలే చేసుకోవాలండి
ఉమ్మ్ అవును
కాదు ఆఫ్టర్నూన్ పనిని హాఫ్టర్నూన్ ఏమైనా వర్క్ ఉంటే ఈవినింగ్ ఈవినింగ్ పెట్టుకోవాలి ఉ
ఉ ఉ అవును కానీగా చెప్పలేము కదా అండి కొన్ని కొన్ని పనులు ఆఫ్టర్నూన్ చెప్పలేం కదా
అలాంటి పనులు ఆఫ్టర్నూన్ పడే టైం లోనే పోవాల్సి వస్త స్తుది
హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి మీకు
ఉమ్ మా సైడ్ స్టా స్టార్ట్ అవుతున్నాయండి ఉ ఉ హాఫ్డే స్కూల్ స్టార్ట్ అవుతు ఆ అవును సేమ్ అంతే ఆంధ్రా అంతా అంతే కదా సో అలాగే ఇంకా నేనైతే ఎక్కువ బయటకి వెళ్లేకి ట్రై చేయడం కానీ మా అమ్మ మామలుగా అయితే ఇంక పోవాల్సిందే కానీ మీకు తెలిసిందే ఈ ఎండలకి ఆఫ్టర్నూన్ టైమ్ వెళ్దాం అంటే ఏ జ్యూసో మజ్జిగో ఏ చల్ల వాటరో
అవును నిమ్మ రసం లెమన్ లెమన్ జూస్ లెమన్ జ్యూస్
ఆ
ఓ బాటిల్లో ఉమ్ బాటిల్లో పోసుకోవాలి తీసుకొని వెళ్ళాలి
ఉమ్ ఉమ్ ఉమ్ సో అలా మళ్ళగ కో కోకోనెట్ వాటరు ఇలా తీసుకొని తీసుకోవాల్సిందే మ్ ఆ నాకు మాంగోస్ అంటే ఇష్టము మ్యాంగ్స్ను మళ్ళీ స్వీట్ దోసకాయ ఉంటది కదా
కుకుంబర్
దోసకాయ ఆ స్వీట్ ఇది ఫ్రూట్ ఫ్రూట్ కుకుంబర్ తెలుసు కదా అది ఇవి రెండు ఇష్టం నాకు ఆ ఎస్ మస్క్ మిలన్ మస్క్ మిలన్ ఉమ్ పుచ్చకాయ అంటే అది వాటర్ మెలన్ కదా
ఆహా దీన్ని వేరే హ్ అంటారు దీన్ని కూడా మస్క్ మిల్
ఆ మా సైడ్ వచ్చేసి దోసకాయ అం
అది బాగుంటది మనం ఇగో ఏం చేయల్ తెలుసా జ్యూస్ చేసుకోవాలి షుగర్ వేసుకోవాలి సూపర్ ఉంటది మిల్క్ ఇం మిల్క్ పోసుకోవాలి హు ఐస్ క్రీమ్ చెయ్యొచ్చా మీకు
ఊ మ్
ఐ ఐస్ క్రీమ్